హాయ్ నమస్కారం బాగున్నారా అండి
నమస్కారమండి బాఉన్నామండి లేదండి చాత గావట్లేదండి అస్ లు
అయ్యో ఎందుకండి ఫాస్టింగ్ ఉన్నారా ఏంటి ఈరోజ్
ఔనండి అసల్ బాగా ఎండాలునయి గదా అంది అసల్ ఉండలేకపోతునం అండి ఫాస్టింగ్స్
అవునా
మరి ఎలా కష్టం అనిపిస్తుంద ఏంటిది ఫాస్టింగ్ ఉండడం
అంత కష్టంగా లేదు కానీ డూప్ బాగొ ఎస్తుందండి
డూప్ ఎస్తుందా కానీ అలా ఉండడమే గ్రేట్ కదా అండి ఇప్పుడు మనకు అట్లా మన పేషెంట్ ని చెక్ చేస్తున్నారు కదా అలా ఉండడమే మంచిది
అవునండి మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి నాకు కూడా ఈరోజు ఎందుకో చాలా ఆన్ఏజీగా ఉంది హెడ్ ఎక్ బాగా వస్తుంది ఎట్లనో అనిపి పిస్తోంది అసల్ ఈ రోజే ఎండ దెబ్బ దగులుతుందేమో ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందిగా వెళ్ళాలి ఇంకా హాస్టల్ కి ఎల్ల ఇడా డాక్టర్ కూడా బిజీ ఉంటారు డాక్టర్ ముస్లిం డాక్టర్ మంక్ ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే అ టాబ్లెట్స్ అవి యూస్ చేయాలంటే నా వాలా కాదండి ఆడ ఏదో హోమ్ పిక్స్ యూస్ చేసుకొని ఉందిపోతే అయిపోయిది
అవునండి అది కూడా నిజమే
ఇంకేంటిది విశేష ఏం ఏం తిన్నారు ఈతార్లు
ఇఫ్తార్ లో అయితే ఖజూరా అండి బనానా
స్నాక్స్ ఏం చేసుకోలేదా
ఏం చేసుకోలేదండి
ఇందు వెందుకండీ
చాత కావట్లేదండి
బజార్ నుంచి తెప్పించుకోపోయారా మరి
ఏంటిదండి ఆ ఇప్పుడు అన్నమే తింటామండి చికెన్ వండుతున్నారు ఇష్టం అండి
నాన్ వెజ్ లో ఎంఎం తింటారు మీరు
నాన్ వెజ్ లో చికెన్ అండి
హ్మ్ హ్మ్ మీ మటన్ తింటారా మీరు
అ మా మటన్ తింటామండి గోట్ తినమండి మీరు తింటారా అండి
తింటాం తింటాం అండి నేను మటన్ తిననండి ఓన్లీ చికెన్ చికన్ ఫ్రై ఫిషు ఫిషు ఫ్రై ఇవే తింటం
ఒకే
ఉమ్ ఎక్కువగా చికెన్ ఫ్రై బాతింటా
మేముగూడండి
ఉమ్ ఏది ఎక్కువగా వండుతరు మరి ఇంట్లో బాగా నాన్ వెజ్జా వెజ్జా
నా
ఉహు చికెనే పెళ్ళిలకి బాగా అటెండ్ అయితారా మీరు ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు బ్లాంక్ పెళ్ళిలు బాగా తిరుగుతారా ఫంక్షన్ లో ఇంట్రెస్ట్ ఉంటుందా మీ కు బాగా
ఆ ముందు తిరిగేదాన్నండి ఇప్పుడైతే బంద్ చేసినా
బ్లాంక్
ఇప్పుడు ఈ మధ్యలో అయితే పోవట్లేదండి ఎక్కడికి అంటే తిరిగి తిరిగి అలిసి పోయినండి ఇగ వెళ్ళొద్దనుకుంటున్నా
క్లోజ్ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తర బ యట వాళ్ళ దగ్గర కూడా వెళ్తారండి తెలు నార్మల్గా తెలిసిన వాళ దగ్గర
ఉమ్ క్లోజ్గనే ఎక్కువగా వెళ్ ళ్తా అండి బయట వాళ్ళకైతే అప్పుడప్పుడు అవునండి చేస్తా
ఏమేమి తీసుకుంటరు ఎక్కువగా జువలరీ
రెండుఅండి జ్యువెలరీ కూడా తీసుకుంటా డ్రెస్ స్సెస్ గుడా తీసుకుంటాండి
ఎక్కడ తీసుకుంటరు మీరు వరంగల్ ఆ హైదరాబాద ఖమ్మంలో బాగుంటాయా అండి షాప్స్
ఖమ్మంలో గూడా బాగుంటాయండి మేము హైదరాబాద్లో కూడా తీసుకుంటామండి
ఉమ్ మోస్ట్ ఏం తీసుకుంటరు మరి జూవెల్లారిలో
మోస్ట్ అంటే వెస్టన్స్ పాకిస్తానీ మోడల్స్ లో ఇలా తీసుకుంటామండి డ్రెస్సెస్ జ్యువెలరీ కూడా తీసుకుంటామండి
ఉమ్
తిన్నార అండి ఏం చే స్తున్నారు
ఏంటండి
తిన్నారా
లేదండి నాకు ఈ రోజు ఎట్లానోఅవుతుంది తినలేదు ఇంకా తినాలి మా మమ్మీ కూడ కుకింగ్ చేస్తుంది
ఓకే అండి ఏమ్ కూర బ్లాంక్ పాలకూర ఓకే
ఉహ్మ్
తింటార అండి మీరు పా కూరలు
తింటామండి కష్టంగా డాంట్ అంటే అందులో ఏమైనా కాంబినేషన్ గా ఉంటే కాంబో కర్రీస్ ఉంటే తినొచ్చు ఖాళీగా తినాలంటే కొంచెం కష్ట మే ఉమ్ ఎక్కువగా పుదినా చట్నీ లేకపోతే మామిడికాయ పచ్చడి ఒక చెక్నీ అయితే తినాలనిపిస్తుంది
నేనైతే బాగా పాలకూరలు అవ అలా తిన్నానండి
కానీ అవే తినాలండి మీరు చూస్తే ఎలానో బక్కగా ఉన్నారు కానీ మీరు ఆకుకూరలు తింటే చాల ల బలం వస్తది మీకు
అవునండి మీకూడా సన్నగా పుల్లలెక్క ఉన్నారండి తుత్తంజి నాకు బోట్ అచ్చు నాక్
తినాలండి తింటేనే మంచిగుంటాం బలం
ఓయ్ ఉచిరాకొడ్క ఓకేనండి తింటాం తిని లావుగైతం ఓకే నండి
ఉమ్ స్కూల్కెళ్తున్నారా అండి మరి హాలీడేస్
రంజాన్ గాదండి మా ఊరుదుందింలో ఇప్పుడే హాల్డేస్ ఇస్తారండి
ఆ ఎ రంజాన్ హాల్డేస్ ఏన్ని రోజులు ఉంటుంది మరి
అ రంజాన్ హాల్డేస్ అయితే మా పండుగ తర ర్వత ఎప్పుడు కాల్ జేస్తే అప్పుడు పోవాలండి
మ్మ్
మినిమం ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అలా ఉంటాయండి
ఉహ్మ్ ఇంకేంటి ఇంకేమేమ్ చేస్తుంటారు మీరు రోజులో
రోజయితే ఇప్పుడు హాల్డేస్ కదా అంటే తిని కూర్చుంటాం పనుగుంటాం అండి
ఫాస్టింగ్స్ ఉంటారు
ఆ
మ్మ్ ఇంకా ఏమన్నా కొత్తగా చెప్ ప్తే చేస్తారాండి ఇంట్రెస్ట్ ఉంటద కొత్త టాపిక్స్ మీద ఏమైనా ఇగ
ఆ చేస్తామండి
ఇంట్రెస్ట్ అనిపిస్తుందా చేయాలని
అనిపిస్తుంది
ఉందా మీకు
అవునండి జాబ్ పక్కగా చేయాలండి మిక్ ఫెంగ్గా ఉండాలే అందుకే
ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారు మీరేవరి మీద డిపెండ్ అవ్వకుండా అలానే ఉండాలండి అలానే ఉండాలండి అలా ఉంటేనే మనం బ్రతకగలం ఏం బ్రతగల్గుతం ఈ ఫ్యూరీ జన్రేషన్లో ఎ ఎందుకండీ అనవసరంగా డిపెండై ఇవ్వాలు నేనేం జాబ్ చేయలేదండి కంపెనీలు గుడ్ చెప్ తీసుకుంటున్నారు అది తీస్కొంగానే అది అయిపొంగనే జాబ్ తెచ్చుకుంట అండి
కేనండి మరి జాబ్స్ ట్రై చేస్తున్నారా
చేస్తున్నా అండి
మ్మ్
జాబ్స్ ఫ్రై చేస్తున్నా నిజ చూస్తున్నా ఎప్పుడైతే ఆదాయుంటే అట్లా ఏళ్లాలని సేసేస్తున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రా స్తున్న మ్మ్ పీజీ చేస్తున్న నేన్
ఆ మీకేమేమంటే ఇష్టమండి
నెన్నన్ని జేస్త అండి ఇష్టం అంట ఎమ్ముండదు
ఎక్కడైనా తిరగరంలో కానీ ఎక్కడిక్కల్ల ఏళ్ళాలంటే ఇష్టం
నేను ఆ తిరగడం అండి చిరాగులేస్తాద్ అస్సల్ బాయిటికి ఏళను ఎక్కువగా
అంటే
ఫేవరెట్ ప్లేసెస్ అని ఏమి ఉండదు నార్మల్ గా ఫ్యామిలీ బయటగా మ్యారేజెస్ అట్టు ఇట్టు వెళ్తాము లేకపోతే ఇంట్లోనే ఉంటాం సైడ్ పరంగా కాలేజ్ కి ఏ ఇన్స్టిట్యూషన్ కి వేళేది ఉంటే అటు వెళ్తాం ఉమ్ దాని తర్వాత ఇంకా ఇగ ఇంట్లోనే ఉం టాం ఇగ ఓన్ రిలేటివ్ మ్యారజెస్ ఫంక్షన్స్ ఉన్నాయంటే మళ్ళా ఇట్టు వెళ్తాము అలా తిరుగుతుంటాం ఇట్లాంటి అపుడు ఇంకా ఎక్కువ ఎటు ఎలానూ మా వాళ్ళు పిలుస్తానే ఉంటారు రిలేటివ్స్ మామావయ్య మామ్మామ్మ వాళ్ళు మా పూ మా అత్తయ వాళ్లందరూ పిలుస్తానే ఉంటారు అయినా మేము వెళ్ళాము ఇంకా వల్లే మా ఇంటికి వస్తారు
ఓకే
ఇంకా మా ఇంట్లోనే ఇగ అందరు అందరు ఎంజాయ్ చేస్తాం మా కజిన్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు అందరము ఎంజాయ్ చేస్తామండి మేము
ఉహ్మ్
ఉమ్ ఇంకా కొత్త కొత్త టాపిక్స్ అవి క్రియేట్ చేస్తూ మెహందీ వేయడం రీల్స్ చేయడం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంకా
ఒకేనండి ఫ్రీ బస్ వచ్చినప్పుడు నుంచి ఎక్కడెక్కడ తిరిగారాండి
ఫ్రీ బస్ వచ్చినప్పుడు నుండి ఎటు పోలేదండి ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది నా పీజీ నా ఫైనల్ ఇయర్ కి వచ్చినా అండి
ఓకే నండి మీకు ఎలా అనిపిస్తుందండి రేవంత రే డ్డి ఫ్రీ బస్ పెట్టాడు గొడవలు అయితున్నాయా లైక్
కొంచెం రిస్క్ ఏ అండి ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది చాలా చేడిపోతున్నారు మనుషులు మరీ ఉమెన్స్ కి వేల్యూ లేకుండా చేస్తున్నారు
ఇంకా ఉమెన్స్ అయితే కొట్టుకుంటున్నారండి దాంట్లో
ఆ అవునండి అందుకని దానికి బదులు ఇంకా పెషన్స్ అవే ఇవే ఎక్కువ పెంచి ఎమ్ వేరేది ఉండేది
అవునండి అందరు అలా చెప్తు అలానే చెప్తున్నారండి
మీకు తెలంగాణ ప్రభుతవం మంచిగా అనిపిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా కాంగ్రెస్ మంచి
ఉమ్ ఎప్పటికైనా కాంగ్రెసే బెటర్ అని అనిపిస్తుంది అండి నాకు
అవునండి సరే అండి మీ అమూల్యమైన టైమ్ మాకిచి ఇచ్చినందుకు చాలా థాంక్స్
ఆ సరేనండి థాంక్యూ